హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం
అవున అండి హలో
ఆ బాగున్నారా అండి మీరు
ఆ నేను బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి భోం చేసారా మీరు ఆ ఖాళీనే అండి ఇప్పుడే భోజనం అయిపోయి ఊరకనే ఉన్నాం మీరు
ఆ మాది అయిపోయిందండి
ఉమ్
ఇంకేంటండి మీరు ఎక్కడుంటారండి విలేజ్లో ఉంటారా సిటీలో ఉంటారా అండి
ఆ అటు విలేజ్ కాదు మాది అటు సిటీ కాదండి కొంచెం టౌన్ మీరు
పెండి మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా అండి
నాకు విలేజ్ లైఫ్ అంటే నే చాలా ఇష్టం అండి
అవునా ఎందుకు అలా స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా
సిటీ అయితే చాలా సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి విలేజ్ లో అయితే ప్లేసంట్ ఉంటుంది
అవునులేండి విలేజ్లో అంటే ప్రశాంతంగా ఉంటది కాబట్టి ట్రాఫిక్ ఉండదు జస్ట్ పచ్చని చెట్లు ఇవే ఉంటాయి కాబట్టి
అవును సిట్ సిటీ ఐతే ఫుల్ పొల్యూషన్ మొత్తం అంతా ఇట్లాగే ఉంటాది అసలు మనం ఎంజాయ్ చేయాలన్నా ప్రజెంట్గా ఏది గ్రీన్ ఫీల్డ్స్ ఇట్లా ఏమి ఉండవు
ఆ అవును మెయిన్గా విలేజ్ లో నా కు కూడా విలేజ్ ఏ ఇష్టం అండి అంటే కొన్ని దేనికి అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి బట్ విలేజ్ అయితే కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది కదా
అవును అదే కాక మనుషులు కూడా చాలా బాగా కలిసిపోతారు అందరితో
అవును ఒకరితో ఒకరు బాగుంటారు
ఉమ్
సిటీస్ లో అంతగా బిజీ లైఫ్ ఉంటుంది కదా
ఎప్పుడన్నా మీరు అంటే ఎక్స్పీరియన్స్ చేసారా విలేజ్ లైఫ్ ని
ఆ అప్పుడప్పుడు ఆ అవునండి ఎప్పుడైనా అప్పుడప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊరికి వాళ్ళు విలేజ్లో ఉంటారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అలా వెళ్తూ ఉంటాము అప్పుడు వెళ్ళిన ప్పుడు అంతా పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఉండేవన్నీ పంటలు చూసుకొని వస్తూ ఉంటాము చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తదండి అక్కడ పెళ్ళి వచ్చినప్పుడు
ఇటు ఆ ఎప్ హాలిడేస్ వస్తే మేము వెళ్తూ ఉంటామ అండి ఇంకా వెళ్ళాక ఇక్కడికి రాబుద్దె కాదు అసలు అంతా బాగుంటది మాకు అక్కడ
అవునండి అక్కడికి వచ్చాక మరి మనం ఎన్ని రోజులు మిస్ అయితామో మన ఇంటికి వచ్చినా కూడా అక్కడ వా
ఆ సేమ్ అదే ఫీల్ ఉంటది ఇంకా అక్కడ నుంచి వచ్చినా కూడా అదే ఫీల్ లోనే ఉంటాం
అవునండి అంటే సిటీలో ఇక్కడ బిజీగా ఉంటారు కాబట్టి అే కొంచెం మనుషులు ఎవరిని ఒకరినొ ఒకరు పట్టించుకోలేరు ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ ప్రెషర్స్ ఎక్కువ కాబట్టి అక్కడా అలా కాదు కదాప్పుొద్దున్నే పొలాల్లోకి వెళ్ళిపో పోయి పనులు వేసుకొని ఈవినింగ్ అ మధ్యాహ్నంకంత వచ్చేస్తారు కాబట్టి
చాలా బాగుంటుంది విలేజ్ లైఫ్ బికాజ్ అన్నిీ అన్నిీ ఫ్రెష్ గా దొరుకుతాారు అక్కడ మనకి వటీలో ఉంటే ఇంకా అన్నిీ పొ్యూటెడ్వే దొరుకుతాయి అసలు దాని వల్ల మనకు హెల్త్
అవును నిజమేనండి అవునండి అక్కడన్న కాయ గుర్లు అక్కడే పొలాల్లో పండిస్తారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఇంటికి వస్తాయి అదే మనం సిటీలో అయితే అవి మళ్లీ స్టోర్ చేసి మన దగ్గరకు వస్తాయి కాబట్టి
మనకి దాని వల్ల ఏదో ఒక డిసీజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది
అవునండి అది వాడిపోయి ఉంటాయి కదా కొంచెం ఫ్రెష్ కూడా ఉండవు తిన్నప్పుడు టేస్ట్ కూడా తగ్గిపోతుంది దానికి
ఆ మళ్ళీ అదిగాక మనం ఇంకా ఫ్రిడ్జెస్ లో స్టోర్ చేస్తాం వాటిని
ఆ మనం తెచ్చుకుని మది మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ కి వండుకుంటే దాంట్లో ఉండే న్యూ న్స్ వాల్యూస్ అన్ని తగ్గి
తగ్గిపోతాయి దానివల్ల మనం ఏమి అసలు పోష ప ఆహారమే అందదు
ఆ
హుమ్
అదే మనం అక్కడే ఉంటే ఫ్రెష్గా అక్కడే ఏ రోజు వ రోజు కొనుక్కొని తినేసేయచ్చు ఒకవేళ పక్కన మన పొలంలో పండించుకోలేకపోయినా
కానీ ఇప్పుడు అందరు చదువుకొని సిటీ లైఫ్ లో మ ఉండాల్సి వస్తారు మీ గమనం కూడా ఏం చేయలే
ఇంకా మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా జాబ్ పర్పస్ కోసం మన సిటీస్ కి వెళ్ అక్కడ కూడా ఇప్పుడు కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అవి టెరెస్ ఫార్మింగ్ అని స్టార్ట్ చేసినారు కాబట్టి ఎవరికి వాళ్ళు పండించుకుంటున్నారు కొంతమంది అయితే
ఆ కానీ టైం అనేది ఉండదు కదా సో టైం ఉంటే మనం అన్నిీ చేసుకోవచ్చు టైం లేకపోవడం వల్ల
అంటే కొంచెం జనాలకి అవేర్నెస్ వచ్చింది ఇట్లా హెల్త్ పైన దీనిపైన ఆర్గానిక్గా తినాలని సో మందులు లేకుండా ట్రై చేస్త వస్తున్నారు బట్ హార్వెస్ట్ అది ఎక్కువ రాదు కాబట్టి
అవును నాకు
తరు
సిటీలో ఉన్నాము కానీ చాలా పొల్యూషన్ ఈ ట్రాఫిక్ వాల్ల ఒక పొల్యూషనా ఇలా ఎన్ని ప్రజెంట్ గా ఉండదు ఆ అన్నీ ఇలాగే ఉంటాయి ఒకసారి బయటికి వెళ్ళామంటే రావడానికి ఆ
మాస్క్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి వస్తుంది ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల బయటికి పోయినామంటే ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోతే అవర్డ్స్ ఉండల్లా
అవును ఇది పెద్ద సమస్య
మన పని పది నిమిషాలుంటే ట్రాఫిక్కిే గంట సేపు అవుతుందండి
ఆ అదైతే నిజమేనండి అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినాం మేము సిటీ లట్ లో ఉండంది ఇంకా దాని నుంచి బయటికి రావడానికి సగం టైమ్ అంతా అయిపోతుంది
అవునండి ఒకసారి స్ట్రక్ అయిపోయినామంటే అర్థం లేదు
ఆ ఎప్పుడైంద అ స్ట్రక్ అయిపోయారా
ఆ అండి ఒక్కసారి ఆ ఒక్కసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు అలా ట్రక్ అయిపోయినాము
ఆ ఇంకా ఇంగా అక్కడికి వెళ్ తే ఇంగ రావడానికి అట్లీస్ట్ వన్ టూ అవర్స్ పడుతది బయటకి ఫుల్ ట్రాఫిక్ ఏరియా బ్యాంగ్లూరుత ఆ తక్
అందరు ఆరోజు అందరు రోడ్లలోనే ఉంటారు ఆ విలేజ్ లైఫే ఎలాగైనా అప్పుడు ప్లజెంట్ గా ఉంటది మన రిలే టీసే అందరు బాగు మాట్లాడిస్తారు అందరు ఒకే ఇంట్లో ఉన్నట్టు ఉంటారు
వేరుగా అసలు ఏముండదు ఇక్కడ సిటీస్ లో అయితే పక్కన ఎవరు ఏమైనా కూడా పట్టించుకోరు
అవునండి అసలు నెయిబర్స్ ఎవరున్నారో కూడా కొన్ని అపార్ట్మెంట్స్ లో ఎవరికెవ్వరు తెలీదు
ఆ అదే విలేజ్ లో అయితే రిలేషన్స్ తో పిలుచుకుంటా ఉంటారు అందరూ
అవునవును
ఆ ఇక్కడ అసలు అంత బాండ్ అనేది దొరకదు మనకు
అవునండి
మ్మ్ ఇలాంటివన్నీ మిస్ అయిపోతాం మనం సిటీలో ఉంటే
అవునండి ఇంగా ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఇంకా వి విలేజ్ జ్ అంటేనే ఫెస్టివల్స్ కాబట్టి మంచిగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటరు అందరు కలిసి ఇంకేమన్నా కొన్ని ఊర్లలో ఏమన్ ఫిక్ గా ఉంటే దేవుడివి అంటే ఇప్పుడు శ్రీరామ నవమి వచ్చిందను కొండి రాముని కళ్యాణం అలాగా బాగా చేస్తారు
ఆ
ఇంకా సిటీస్ లో అంటే చేస్తారు కానీ ఎవరి వాళ్ళది అంటే అదే హడావిడి ఎవరు ఏం పెద్ద పక్కన వాళ్ళని పట్టిచ్చుకోరు ఎవరికి వాళ్ళు టైమ్ ఉంటే గుడికి వెళ్ళొస్తారు అక్కడ అలాగాదు ఒక ఇంట్లో ఏదో చేసినట్టు అందరు కలిసిమెలిసి చేసుకుంటా ఉంటారు
ఆ అలాయితే నిజమండి ఇక్కడ అసలు ఫస్ట్ వాల్ అంటే ఉన్నాయి ఏంటి లో పూజ చేసుకోవడం తినడం పనుకోవడం
ఆ అంతే అండి పండగంటే మ్మ్ ఆ రోజు హాలిడే దొరికిందా అని ఉంటారు ఎవరిన్ ట్లో వాళ్ళు అక్కడైతే కొన్ని కాంపిటీషన్స్ పెట్టుకుని అలా గూడా సెలబ్రేట్ చేస్
ఆ శ్రీరామనమి స్పెషల్ గా చేస్తారు కొన్ని విలేజెస్ లో బాగా ఆ భోజనాలు గుడి దగ్ బస్ వెరైటీగా కొంచ్ ఆ కొంచెం బా చేస్తూ ఉంటారు ఆ ఫ్రెసా ఆ టెంపుల్ కు వెళ్తు ఉంటారా మీరు విల్
ఆ ఆ మన్ రెగ్యులర్గా వెల్ తువుంటామండి ఇంగా ఫెస్టివల్స్ అంటే కచ్చితంగా వెళ్తాము
ఆ సుజనవమి అంటే కొన్ టెంపుల్స్ అన్ని బాగ్ డెకరేట్ చేస్ తుంటారు
ఆ ఇంకా కళ్యాణానికి వెళ్తా ఉంటాము మీరు వెళ్తారా అండి పెళ్ళిళ్ ఇట్లా
కళ్యా ఆహా కళ్యానానికి అంటే ఏం లేదు కాని అంటే ఫెస్టివల్ కదా ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళి ఇట్లా పానకం అవన్నీ ఉంటాయి కదండి అలా వెళ్లేసి వస్తామండి
ఓకే మ్మ్ ఇంకేంటి అండి ఫ్యూచర్ లో ఎక్కడ ఉండల్ అనుకుంటన్నారు విలేజా సిటీనా అండి
సమ్ డేస్ వర్క్ కోసం సిటీ లో చేసి లాస్ట్
సెటిల్ కావాలనుకుంటున్నాను. ఉమ్ వర్క్ పర్పస్ కోసం సిటీ లేదు అంటే ప్రశాంతంగా ఉండాలంటే విలేజ్. ఇప్పుడు రెండు మనం స్పెసిఫిక్ గా చెప్. విఫలయం లేండి అంటే ఒకటే కావాలాని ఎందుకంటే ఇప్పుడు ఉండేది ఇట్లా కాబట్టి ఇంక చదువుకున్నాం. అంటే చదువుకోయింటారు కాబట్టి. ఇంకా ఒకే చోటే ఉండలా అంటే కాదు. ఆహ్ మనం కూడా ఇంకా. ఇంకా అన్ని వాటికి అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఇంకేప్పుడు ఉండే దానికి.
ఉమ్ అలా ఇంకా తప్పదా అన్నట్. ఇంకా వర్క్ కోసం వర్క్ ప్రెజర్ తప్పదు కొన్ని రోజులు ఉండేసి. తర్వాత రెస్ట్ తీసుకోవటానికే విలేజ్ లైఫ్.
ఆహ్ మీ రిలేటివ్స్ అందరు ఉన్నారా అండి విలేజెస్లో.
ఆహ్ కొంతమంది మా అమ్మ అమ్మ వాళ్ళంతా విలేజ్ అండి. ప్రతి సమ్మర్ హాలిడేస్ కి ముందు ఆహ్ ఇప్పటికి విలేజ్ లోనే ఉంటారు. సమ్మర్ హాలిడేస్ వస్త్. ఇష్టం ఉన్నంతవెల్లి బాగా హాలిడేస్ అన్ని అక్కడ టైం స్పెండ్ చేస్తాండి. ఇంకా ఇప్పుడే చదువుకొని కొంచెం దూరం వచ్చేస్తాం కాబట్టి వెళ్ళడానికి టైం కుదరదు.
అవునండి ఇంకా హాలిడేస్ అంటే ఫస్ట్ ఇంకా మనకి విలేజెసే గుర్తుకొస్తాయి కాబట్టి అమ్మ నాన్న. అమ్మ అవల్లురులకు ఫస్ట్. వెళ్తాము. ఇయర్ అంతా ఈ విలేజ్ కి వెళ్లడానికి మనం ప్లాన్ చేస్తూ ఉంటా
ఆహ్ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు చిన్నగా ఉన్నప్పుడు అస్స. వెళ్ళేవాళ్ళం ఫస్ట్ ఆహ్ అసలు ఎప్పుడు మిస్. సమ్మర్ హాలిడేస్ అంటే స్కూల్ డేస్ లో ఫస్ట్ మా అమ్మమ్మోళ్ళీంటికి వెళ్ళాలి అక్కడ. అదిగాక సమ్మర్ లో మ్యాంగోస్ వస్త. అయి బాగా ఫ్రెష్ గా వస్తాయి అండి అక్కడ.
ఉమ్ అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊర్లల్లో. మనమే వెళ్ళి మామిడికాయలు పీక్కోవచ్చు. ఇంకా మెయిన్ పండహ్. విలేజెస్ అంటేనే ఇంకా చెట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉయ్యాలలు వేసుకుంటాము ఇంకా ఉయ్యాలలు అనేది బెస్ట్. మెమొరీ.
ఆహ్ చాలా బెస్ట్ మాకు మేము కూడా అలా టైం స్పెండ్ చేస్తాం ఉయ్యాలతో. బాగా ఊగేవాళ్ళం.
చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టే అక్కడ నీడకి బాగా ఉయ్యాలు బాగా ఏయిచి ఎపీచ్చేవాళ్ళు తాతయ్య వాళ్ళు వాళ్ళు. కాబట్టి బాగా ఊపేవా
ఇంగ సిటీస్ అంటే ఇంగ చెట్ల్ ఉండడమే కష్టం ఇంగా. ఇంకా ఉయ్యాల అంటే ఆహ్ ఇంకా అలాంటివన్నా మనం అసలు ఎక్స్పేక్ట్ చేయలేము ఇక్కడ.
అవునండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని మాకు అందించినందుకు. బాయ్ అండి.